ఆ చెప్పు ఏం చేస్తన్నావ్
ఏం చేయలే ఇప్పుడే తిన్నా వచ్చిన హలో
నేను తింటిప్పుడే
ఆ
మక్కాయి మునుగాకు పల్లెము చారు
మ్ నేను వంకాయ రొట్టె తిన్నా
మ్
స మా ఊర్లో స మా ఊర్లో సంక్రాంతి పండుగ బాగా చేస్తారు చెప్తున
హ్ చెప్పు
అది జనవరి మంత్లో వస్తది.
హ్మ్
మూడు రోజులుంటది.
హ్
భోగి, కనుమ, సంక్రాంతి అని ఫస్ట్ రోజు భోగి చేస్తారు. సెకండ్ రోజు సంక్రాంతి థర్డ్ రోజు కనుమ చేస్తారు.
హ్
భోగి రోజు ఏం చేస్తామంటే మేము. పొద్దున్నే ఇంకా సూర్యుడు రాక్ లేస్తారు మా ఊర్లో కొంతమంది.
ఆహ్
అంతే ఎస్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళయితే పక్కలేస్తారు చాలా మంది. లేచి ఇంటి ముందు అవి కట్టెలు కాట్టి మంట పెడతారు ఇంక ఏవన్నా ఇంట్లో వేస్ట్ వస్తువుల అట్లాంటి ఉంటే దంతకేస్తారు
హుమ్
ఇంకా ఏమైనా దరిద్రం పోతుంది అని నమ్ముతారు. అట్లా వేస్ట్వన్నీ పారేతే
అవునులే
నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతికి కొత్తగా పెళ్ళి అయింటది కదా
అహ్మ్
వాళ్ళని ఇంటికి పిలుస్తారు. కొత్త అల్లుని ఆడపిల్లలు వచ్చేసింటారు కదా పెళ్లిి కొత్త అల్లు పిలిచి అంటే కొన్ని రకాల వంటలు చేసి పెడతారు.
ఉగాది పండగకి గాదా అట్లా చేస్తది ఆంధ్ర సైడ్ ఎక్కువ
లేదు సంక్రాంతికి కొత్తల్లుని పిలుస్తారు.
ఉహ్మ్
పిలిచి అత్త వాళ్ళు ఎంత పెడితే అంత తినాల్సిందదే ఆకుల పెట్టిండదే వద్దు అనే పద్దదు అప్పుడు ఫస్ట్ టైం వస్తాడు. కదా ఇంకా అది స్పెషల్ అనమాట సంక్రాంతి రోజు కొత్ తల్లుడికి పెట్టినది ఎంత పెట్టినా తినాలి. ఒకవేళ తినలేకపోతే మ్యారేజ్ అయింటది కదా వైఫ్ తో తన వైఫ్ అన్న తినాలి అంతా అయిపోగొట్టాలి. ఇంగా అట్లా లాస పండగ అయిపోతాను నెక్స్ట్ డే కనుమ చేస్తారు కనుమ అంటే ఇవే చికెన్, మటన్ తెచ్చుకొని తింటారు.
ఉహ్మ్
ఆరోజొచ్చేసి మా ఊర్లో కోళ్ల పందేలు, ఎద్దుల పందేలు పెడతారు.
ఉహ్మ్ ఉహ్
ఆడ ఇంకా పోటీ పెట్టి అమో డబ్బులు వేస్తారు. అంటే బెట్లు కడతారు ఎవరిది గెలుస్తాది ఏమి అనిని రెండు నార్మల్ కోళ్ళ పందాలు అయితే మధ్యలో వదులుతారు కోళ్ళకి కింద కళ్ళక్ కత్తులు గాట్టి
ఉహ్మ్
అవి బాగా కొట్టుకుంటాయి. ఏదో ఒక కోటి చనిపోయింది అనుకో
చనీపెంనా కోడి వాళ్ళకే ఇఎల్లా అమౌంట్ వాళ్ళకే
ఉహ్ హు పక్కన బెట్లు కూడా వేసుకుంటారు. రూ
ఆహ్
మొబ్బుక కాకపోతే అది ప పోలి సోళ్లకి బెడ్లు వేసుకని చిక్కుతే
ఆ దానికి ముందే లైసెన్స్ తీ తీసుకొని పెట్టుకోంండ ల్ల
ఉహ్ ఉహ్ అట్లయితే కొన్ని చేత్ ఉహ్మ్ కొన్ని గొడవలు అయితే జరుగుతాయి.
హా
కానీ ఏదో స్పెషల్ మళ్ళా ఎద్దులు పందాల అన్నప్పుడు రెండు ఎద్దులకి పోటీ పెడతరు ఏది స్పీడ్ తో పరిగెడుతది అనని దానికి వెనకాల మెడకి పెద్దది రాయి కడతరు రెండింటికి ఏది స్పీడ్ తో పోతంది అని చేస్తారు నెక్స్ట్ ఇంగోటి ఎద్దుల మీద ఎక్కేది పెడతారు పోటీ
అవునులే
ఆ పోటీలో ఒకటి కొంచెం కష్టము చాలా మందికి గాయాలు తగులుతయి కానీ ఆచారం కోసం ఆడతారు
ఆ జల్లికట్టు అని చేస్తారు
అంటే
జల్లికట్టు సేమ్ ఎద్దుకి అంతా రెడీ చేస్తారు
హుమ్
రెడీ చేసి వదులుతారు అది సై సైడు ఉంటాను నార్మల్ గా ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఎద్దుని కొ బ తస మ అయితుంది గా పట్టుకోలి ఎవరె పట్టుకుంటరా వాళ్ళు విన్నే అట్లా పట్కునే పేర్లద్దాని కొమ్మలు కూడా షార్ప్ ఉంటాయి
హుమ్
అట్లా అది బ్యాంగ్ కూడా చేసింది
హుమ్ సేమ్ ఇక్కడ కూడా అట్లే అట్లే చేస్తారు కానీ ఎక్కువసేపు ఆడర్ అది ఫస్ట్ లాస్ట్ టైం అయితే పోలీసు వల్ల అయితే పర్మిషన్ ఇవ్వాలి అతనికి
మగాంతం చేసినప్పుడా అండి
ఉమ్
ఇంతే
మితావి ఇవి కోళ్ల పందెము అది ది ఇద్దరు ఒప్పందము ఒకటి పెట్టినారు మళ్ళీ ఇంకా సప్ సపరేట్ వచ్చేసి స్లో బైక్ రైడ్ పెట్
హాలో హుమ్మ్
బైస్ కి అంటే నిదానంగా పోవాలా బైక్ లో కాలు కింద పెట్కూడదు కింద తగ్ కింద టచ్ అయితు టచ్ అయింది అనుకో అవుట్ వల్ల అట్లా పెట్టిండ్రి దానికి అంటే ఇట్లా బెట్లేమ్ ఉండవు కానీ ప్రైజ్ మనీ ఉంటది అంటె మీ వూర్ సైడ్ ఏం చేయర ఇట్ల
బికజ అంద్రం తక్కువ మా ఆందోళన ఎక్కువ చేస్తుంది
మా ఊరు సైడ్ సంక్రాంతి ఉగాది బాగా చేస్తారు ఉగాది తొలి పండుగని చేస్తారు సంక్రాంతి
ఉకే చేస్తే నార్మల్ గా నార్మల్ గా పూజ చేసుకుంటారు పందేళ్ళ అవి పెడతారేమో తెలిదు కదా
హమ్
చూడాలి ఈయర్ కేసలు ఎచ్చస్తారో
ఇంకా ఇక్కడ స్కూలో అన్నదానం కూడా పెడతారు మా ఊర్లో
హోమ్
బిఫోర్ పండగకి రెండు రోజుల ముందు అందరిళ్లలోనూ బియ్యం పెట్టించుకపోతారు
హ
ఇంకా ఎవరన్నా అమౌంట్ డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇయొచ్చు లేకకుంటే బియ్యం పెట్టొచ్చు బియ్యం పెట్టి కూడా ఇంకా ఏమైనా సహాయం చేయాలని కూడా చేయచ్చు చేస్తే ఊరి పెత్తలు ఇంక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనీ కలెక్ట్ చేసి ఇంకా అమౌంట్ అంతా కలెక్ట్ చేసి అన్ని కూరగాయలు అవి తెచ్చి వంట చేసి చేసి పెడతారు ఇంకా రోజు ఎంత మంది అయినా తినొచ్చు ఏమనరు పొద్దున్న ఏమో టిఫిన్ చేస్తారు
హమ్
మద్యనము ఇంకా పాయసము పప్పన్నము ము వడియాలు ఇంకా ఏదనా స్వీట్ చేస్తారు
ఉం
పాయసంతో పాటి ఇంగో ఏదన్నా కేస్రీ బాద అలా
అవునుంటా
ఇంకా అవి చేస్తారు ఇంకా నైట్ క అయితే ఏమి ఉండదు అంతగా ఇంకా అట్లా చేస్తారు బిఫోర్ వన్ డేనే అది ఇగుకొని పోతారు అంటే చూ రాయి ఎద్దతో అది ఊరంతా దిప్పుతారు ఫస్ట్
హ
రాయిన్ బ ఊరంతా తిప్పించి ఆ తర్వాత తీసుకుపోతారు ఏదో పాట పాడతాడు అది కూడా తీసుకుపోయేటప్పుడు
అవునులే
అది కూడా ఏమంటే ఇక్కడ ఎద్దులు ఇగ్గుతారు కదా దా పాటలు దీంట్లో ఎద్దులతో పాటు మనుషులు కూడా నుకల్లా రాయిని
ఆ
అట్లా నూక్కుంటా ఊరంతా తిప్పిన తర్వాత లాస్ట్ ఊరుబయిట తీసుకపోయి పెడతారు సంక్రాంతి ఇంక భోగి సంక్రాంతి రెండు అయిపోతానే కనుమ రోజు మధ్యాహ్నం నుంచి అట్లా స్టార్ట్ చేస్తారు ఒకవేళ అక్కడ పోని వాళ్ళు ఉన్న కూడా మైక్ పెట్టింటారు వినిపిస్తుది ఇక్కడికి ఎవర్ విన్ అయితారు ఏమి ఎవరికి ఎంత ప్రైజ్ వచ్చింది అని కూడా తెలుస్తుంది అది ఇప్పుడు వరకు వస్తుంది
వీళ్ళు వస్తారు కదా గంగిర ఎద్దు అనే
వస్తారు బియ్యం పెట్టించుపోత బియ్యం పెట్టించుకుంటారు
హ
ఇంకా మనం ఆడ వస్తది కదా ఎద్దుకి
అయ్యి ఎందుకు పట్టేసుకునేది చెప్పు అట్లా
అదే ఒక ఆచారం అంటారు
అంతా చేసుకొచ్చ సంక్రాంతి టైమ్ లోనే కాబట్టి ఇంటింటికి వచ్చి గంగిరే
అదే సంక్రాంతి రైతుకి కొత్తల్లుళ్ళకి స్పెషల్ అనమాట ఒకవేళ పంట ఉంటే అక్కడ
టైమ్
ఆ సర్లే ఉందినా
సరే